హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఎలా ఉన్నార ఆ వినిపిస్తుందిండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నానండి మీరు
ఆ బావున్నా అండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఇంకా లేదండి తినాలండి ఏం తిన్నారండి స్పెషలేం హలో స్పెషలేం
మేమా జస్ తిన్నానన్ మీ వాయిస్
ఆ వినిపిస్తుందండి
ఆవునా ఓకే ఓకే
మీకు వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు ఓకే అండి వినిపిస్తుంది
ఆ అండి ఇంకేమండి వీరు ఊరికి వెళ్ళలేదా అండి ఫెస్టివల్ కి
ఆ వెళ్తాన్నానండి పోవాలి
ఆ అదే అండి మనం ఊర్లో ఉంటే మంచిగా ఫుడ్ మంచిగా మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ దొరుకున్ ఎందుకంటే మనమక్కడే పండిచ్చిన కూరగాయలు తీసుకోని వితౌట్ పెస్టిసై యూజ్ చేసినట్టు ఉంటాయి కాబట్టి బా హెల్తీగుంటం మీ ఊర్లో ఏం పండిస్తారండి పంట
మా ఊర్లో వరి పంట రాగుల్ పంట అలాగే వేరుశనగలు బక్క చెట్లు సో అలాంటి చాలా పండిస్తున్నామండి మీరు
అ వేరుశెనగ ఎట్ల అండి మీరు ఎండకారేస్తరంటే వర్షాన్ని బేస్ చేసుకొని ఏస్తార లేకంటే మీకు బోర్లు అవై లబుల్ ఉన్నాయండి వాటర్
మాగి రెండు సేమ్ అండి మేము ఒకొసారి వర్షం అంటే వర్షంని బట్టి బేస్ చేసుకొని చేస్తాము లేదంటే బోరు ఉంది బోర్ బేసుకు అంటే రెండు రెండు యూస్ చేస్తాము ఏదో ఒకటేని కాకుండా
ఓకే అయితే మీకు వాటరు వాటర్ కొరత ఉండదంటారు
వాటర్ కొరతైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదండి బోర్ అన్ని బోర్ల్ లేపించుకు ఉన్నారు మా సైడంతా అందరికి వాళ్ళు సొంత్ సొంత బోరూరు ఉన్నాయి సో యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు
ఆ మీరెక్కువ ఏ మా మా సైడు సేమ్ అండి వేరుశనగ మామిడి అదే మామిడి పండ్లు ఇంకా అలాగే మా సైడ్ రేగు పండ్లు ఫేమస్ ఇయర్లీ వన్స్ వస్తాయి. విను ఆ వరి ఇలా పండిస్తామండి మీ ఊర్లో ఏ పంటని ఎక్కువ పండిస్తారండి మీరు
మేము వచ్చేసి ఎక్కువ పండించేది పత్తి అండి ఇప్పుడైతే ఇప్పుడు చాలా వరకు అయితే అంత అందరూ ఎక్కువ చాలా వరకు కు అసలు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టి పర్సెంట్ పత్తె పండిస్ ఉన్నామండి ఈ ఇప్పుడు అది కొంచెం రేట్ ఎక్కువుంది అంటే ఎందుకంటే ఆ అంటే అమౌంట్ అంటే దాంట్లో నుంచి కొంచెం ప్రాఫిట్ ని ఎక్కువ పొందొ అని పండిస్తున్నారు అందరూ ఎందుకంటే ఒకసారి పండించిన ప్పుడు తెలిసిపోతుంది కదండి అంటే ఇంత ఫాఫిట్ ఈ పంటకి ఇంత ఫాఫిట్ వస్తుంది అని సో అలా బేస్ చేస్కోని ఏ పంట బాగ వస్తుందో మనకు లాభం అనేది సో ఆ పంటని మేమెక్కువ
మ్
పోతాం అలా ఇయర్లీ ఇయర్లీ అది సంవత్సరనికి ఒకసారే పండిస్తస్తాము
అంటే మీరు ఆ పంటని ఇప్పుడు చేతి ఆ ఆ పంట చేతికి వచ్చినాకా మీరు ఎలా అమ్ముతారండి అంటే వాళ్ళు పం పంట అంతా చేతికి వచ్చింటుంది కదాండి పంట కోసం అదే పత్తి అంతా ఒక పీకి ఒక దగ్గర వేస్తారు కదా ఆ అప్పుడు వాళ్ళే వచ్చి మీ దగ్గరికి కొనుకుంటారా లేదంటే మీరేమన్న మార్కెట్ బేసి సేల్ చేస్తారా అండి పత్తిని
పత్ని మేముకనుకోరు ఆ మేమ వెళి అక్కడ వాళ్ళది ఒక కంపెనీ ఉంటది కదా అక్కడ గోడాన్ ఉంటది అక్కడ తీసుకోపోయి మేం పత్తిని విత్ విత్తనాలు అంటే సపరేట్ చేస్తారు వాళ్ళు అక్కడ డివైడ్ చేసేస్తారు
ఓకే వెయిట్ బేస్ట్ అన్ వెయిట్ తీసుకు
పత్తిని విత్తనలు ఎంత వెయిట్ అవునండి తూకం బట్టి ఇ ఎక్కువ అంటే పత్తి కింత అని అమౌంట్ ఉంటది విత్తనాల కింత అని అమౌంట్ విత్తనాలకి ఎక్కువ అమౌంట్ లాభం అండి ఎందుకంటే వి విత్తనాలే కదా మనకు మెయిన్ కావాల్సి ఉండేది సో దానికి లా లాభం ఎక్కువండి మా పత్తి చాలా తక్కువ పద పత్తి ఒక పది వేలు అట్లుంటే విత్తనాలు అనేది ముప్పై వేలు నలభై వేల్లో ఉంటుందండి కిలోలు ఉ
అయితే పత్తి పెట్టడం వల్ల మంచి ప్రాఫిటే మనం పొందచ్చు అంటారు
అవునవును నే మేమైతే అదే మా సైడ్ అయితే పత్తి పండిచి చాలా మంది లాభాలు పొందారండి సో అందుకే మా సైడ్ అంతా పత్తినే పండిస్తారు మీ సైడ్ ని మీ సైడ్ ఏది పంట మ మంచిగా పండిస్తారు
ఆ మా సైడు వేణసే వేరుశేనగా అండి
అంటే ఎక్కువ పండిస్తారు ఏది మీ
మా సైడ్ ఎక్కువ పండించేది హ వేరు వేరుశెనగే అండి మా సైడ్ ఎక్కువ వేరుశెనగా పండిస్తాము ఆ అదిగా
తెలుసు తెలుసు వాళ్ళకింటి కోసం కొంతమంది పండించుకుంటారు
ఆ అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మాక్సిమం మిషన్స్ వచ్చాయి కదా అండి వేరుశనగా ఆ మనుషులతో ప పీకిచ్చే కన్నా మిషన్స్ అన్నాయి బట్ అయితే మేము మాక్సి మేమ్ మనుషులతో అవి తీసేకి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మిషన్ తో మనం యూస్ చేసాం అనుకో హంది హలో